హలో మాట్లాడండి
హలో
ఆ చెప్పండి
భోజనాలు అయినాయా
ఆ అయిని
వీళ్ళకి వెళ్తున్నారా
ఆ ఎల్తామ్
ఉ
నే నే అమ్మ షాప్ లో ఉంది లిక్కీ కూడా వెళ్ళింది షాప్ కి ఆ
మ్మహు
నేనేమో కుర్ పడుకున్నా ఓ పది నిమిషాలలాగి టీ పెట్టిమ్మని తాగాలి
భోన్ చేశారా లేదా
చేశాం
ఎక్కడ
ఇక్కడే
అళ్ళు ఎళ్ళర ఎళ్లర
అళ్ళు వెళ్లారు
ఏవెన్
ఉ ఎళ్ళారు పొద్దు వెళ్లేదు పెళ్ళికొడుకుని చేసాడు అప్పటికే వెళ్ళిందంట వదినా ఆ అన్నయ్యేమో మేము వచ్చే ముందే వెళ్ళాడు
ఉహు మ్
ఇప్పుడే వచ్చానమ్మా ఎలివెన్ అన్నాడు
ఉహు
మన పేలా దని చెప్పేసి మమ్మల్ని అన్నయ్య అటు వెళ్ళిపోయాడు మేము ఇటొచ్చాం
ఆవిడ్ని కానూరు లో దిం ఆ ఇవేమందిలో దింపి లేదా వదిన్ని
ఎవరు
సత్పుులానే
అన్నయ్యే ఏలువని వెళ్ళిపోయారు వదిన రాలేదు
సర్లే మళ్ళీ చేత్తనే